అక్క అక్కా
ఆ ఉష ఏమి చేస్తను ఇప్పుడే వంట చేస్తన్నార.
హ్మ్ అయిపోయింద పని మొత్తం
ఆ అయింది ఇప్పుడే అయిపోయింది
నువ్వు మాట్లాడకన్నా నేను మాట్లాడత నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు టెన్ మినిట్స్ టైం ఉంది సరేనా. ఇవాళ అది అక్క శివక్కకు పొయ్యినం అక్క. మిరపకాయల కు పోయినం అయి పెంది
అయిపోయింద మిరపకాయలు మొత్తం.
ఆ మొత్తం అయిపోయింది, ఇక రేపు మరేట అయితదో ఇంకా ఏమనుకోలే.
అ హ పట్టెల గుప్తా అన్నారు కదా
అంటే నిన్న పట్టిన అది కొంచెం ముండే గంట ముందు వచ్చినాంగ. ఇయాల మూడింటి దక్ కందికయింది మాకు
అవునా నేను ఇంటికి వత్ మీరు వత్ చి గేడింగ్ పోయిన కావచ్చు అనుకున్నా నేను ఎంకరెడ్డి మావయ్య వాళ్ళకి.
అమ్మా ఇంకా నయం ఇంటికి వచ్చేసరి కరెక్ట్ మూడున్నర.
మధ్యానం అప్పుడు చూసినార అటు వాతావరణం ఉపలే నక్ ఎవరు ఆ రాలేదు కావచ్చు లే ఉషా వాళ్ళు గేడింకి పోయిండ్రు కావచ్చు అనుకున్నా నేను.
ఆ లేదు లేదు మూడు ఇంటి దాక మాకు చెన్లోనే లోనే పట్టింది ఇంటికి వచ్చేసరికి మూడున్నర అయ్యింది.
అవునా
హ్మ్
ఆహా!
మీరేం చేతాళ్ళు.
ఇవాళ నేను ఇంటి దగ్గరే ఉన్నారా
మ్మ్
తేనికి పోదాం అనుకున్నా మా అత్తయ్య బాగలేదు ఆ కాలు పొద్దున అసలు లేవలేదు ఇక
ఏమైంది
ఆ కాలు తొంటిలో మా ఇది నరం పట్టిందంట
అయ్యో
అస్సల్ లేవనే లేవలే పొద్దున ఇక మంచ స ల్లో నుంచి కూడా
అయ్యో
చేనికిపోదామని పని చేసుకున్నా మొత్తము
మ్మ్
ఇంకా లతక్క కూడా లేదు కదా ఊరికి పోయింది కదా
అవునవును
ఆ ఇంకా ఆమెకి మరి బాగలేదన్ కానే అసలు లేవలేదని ఇంకా పాలు కాబెట్టాడు అన్నం పెట్టించుడు
అవును అంతే చెయాలి కదా
ఆ మరిది ఉన్నాడు ఆమె కూడా లేదు కదా ఆయన అన్నం తింటావ అంటే ఆయన తినలేదు ఇగ మజ్జిగ తాగిండు
అదే
ఇంగ ఇంటి దగ్
మరి ఇప్పుడు ఎట్లా ఉంది పెద్దమ్మ కు తగ్గిందా
కొంచెం బెటర్ ఏ రా ఇంజెక్షన్ వేసిండు రాజమౌళి అంకుల్ వచ్చి
ఆ
ఇంజెక్షన్ వేసినాకు కొంచెం నయమే ఇప్పుడు పొద్దు అసలు నడవలేదు లే మస్తు ఇబ్బంది పడి అది
ఇగ అంతే ఆ వయసుకు ఇగ అంతే తప్పదు ఈ పట్టుకొనుడు మోకాల నొప్పులు
ఆ అదే కర్ర పట్టుకొని నడిసింది పొద్దున అసలు ఇగ మధ్యానం ఆ ఇంజక్షన్ వేసేదాకా అసలే నడవలేదు
అంతే మామాయ్య కూడా అప్పుడు అట్నే చేసిండు
ఆ ఇంకా అది వేసినాకనే కొంచెం సెట్ అయింది
అదే అదే మ్మ్ మరి ఇలా వాటివను్ నువు రాధిక రాధికక్క కు చేతే కాకపోయిందాగా ఫోను
రాధిక అక్కది యాప్ ఓపెన్ అయిందా
ఆ ప్రొఫైల్ చేసిన నేను అక్క ఓన్లీ ఫోను కార్య ఓపెన్ చేస్తే ఫోన్ పోతుంది
మరి ఓపెన్ చేసిందో చేయలేదు
అంటే మనం ముందు ఫోన్ చేసుకొని అక్కకు చెప్పాలి తర్వాత చేసి పెట్టక్కా అంటే చేస్తది సన్మతిలో ప్రొఫైల్ టాస్క్ కంప్లీట్ అయింది. మళ్ళ ఇంక నెక్స్ట్ స్టార్ట్ కాలేదట బేస్ లైన్ ఓపెన్ కాలేదట ఇంకా
ఆ
ఇప్పుడే చేసింది నీకంటే ముందు ఫోన్ అక్కదే రాధిక అక్కది నాకు
అవునా
ఆ రాధిక క చీ ఇంక రాలేదు రా అంటే అక్క ఒక ఒకటి రెండు రోజులు పట్టుద్ది అననీ చెప్పినా
ఆహా
వెంట వెంటనే రాలే గావ్
మనయి కాలేదు కదా
హ్మ్ అట్లా
ఆహా
అందుకు ఆయితలేదు
అందులో అక్క చేనికిపోయిద్ది కదా ఏమో వచ్చిద్దో రాలేదని నేను చేయలేదులే ఫోను
ఆ
చేనికి పోయింది కద మరి ఏమో అని
ఇది ఒక్కొక్క ఫో ఒక్కొ ఒక్కరికి నాలుగు సార్లు చెయ్యాలె ఐదుగురు మనుషులు ఐదు నాల్లు ఇరవై కాల్లు మొత్తం
ఐదుగురు కావాలి మనకు లెక్కా
మనుషులు ఐదుగురు కావాలి ఒక్కొక్కరికి నాలుగు సార్లు నాలుగు మించకూడదు
అవునా
హ్మ్ హ్మ్ ఇది ఇప్పుడు మనది ఎన్నోది మూడో కాలా రెండో కాలా
రెండో కాల్ నీకు నేను ఇప్పుడు
నీది నువ్వు నాకు రెండో కాల్ నేను నీకు ఒకటే చేసినా హ్మ్మ్
ఒకటే చేసినాం నేను రెండో కాలంతే
అదే
నిన్నొకటి పూర్తయింది ఇప్పుడొకటి కళ్యాణికి అటు చేద్దాం అనుకున్న గాని ఇక తను పనిలో ఉండొచ్చులే అని నేను చేయలేదులే
ఏయ్ గీ సాయంత్రం ఎక్కువ కుదిరిద్దక్కా కాపోతే ఆ ఇ ఇప్పుడు ఈయల్నేవో చేస్నావ్ గా ఇయ్యాల నీకు నీకు నేను చెయ్యను రేప్ జేస్తా ఏదన్నమాట్ మాట్లాడాలన్నా కొంచెం టాపిక్ దొరకాలే కదా రాదికక్కకి నేను చేద్ ఇప్పుడు రాదికక్కకి నువ్వు రేపు చేద్వు
ఆ సరే
ఉ
చెయ్యి నీ కూడా అప్పుడు మూడయితాయి ఇప్పుడే పొద్దున్న టమాటా ముల్లక్కయ చేసినారా
ఊ
ఇప్పుడు గోడుచుకుడుగాయ చేసిన ఆ కూర కొంచెమే ఉంది సరిపోదని
అదే ఎక్కడి ములకాయల ఎక్కడి
ఈ ములక్కయలు మా చేలో చెట్టు ఉందిరా అట్లనే నాలు కాయలు దొరికినాయి పలుసగా బాగా పడలే కాయలు
ఆహా
ఎక్కడ్నో ఒకటి పడ్డట్టు పడ్డది అది
ఊ
టమాటాలు ఉన్నాయా నీకు
ఉన్నాయా ఉంటే పెట్టు
అదే నిన్నయ అంటే ఏం లేదు లేకపోతే తీసుకు తీసకపోదువు నాలుగు కాయలే ఉన్నాయి రేపు చేనుకీపోతే తీకొస్తా మరిన్ని అంటే
ఆ రేపు తీసుకొద్దువులే
ఆ రేపు తీసుకొత్తాలే మరి చేయలా ఉన్నాయిలే అట్నే కాని
నిన్న కూషు రోడ్డు మీద పోతాండే అసలు మాట్లాడిత్తే కూడా మాట్లాడుతలేడు పలకరిత్తే కూడా ఏమైంది
ఎందుకు
ఏమో ఏంది కూషూ ఎగ్సామ్స్ ఏ ట్లా రా ఎగ్జామ్ జరుగుతానాయి గా ఎట్ల రాత్తా అన్నావు మంచిగా ఆత్తానాయి మార్కులు అంటే ఆ ఊ అని కూడా అంటలేడు
ఆ ప్రీ ఫైనల్ మంచిగనే రాత్తాడురా
ఆ సరే ఆంటీ రా రాస్తానా అంటే లే
ఏమో తింటాండంటమ్మా ప్పుడు
నోట్లోనా ఓహో
తున్నడు నా తోటి చాక్లెట్ ఉందంట నోట్ ట్లో
అబ్బా చాక్లెట్ మాట్లాడకుండా అయిపోయిందా నా అల్లుడికి
చాక్లేెట్ తింటన్నా అందు గే పలకలేదు ఆంటి తోటి అని చెప్తున్నాడు ఇప్పుడు నా తోటి
అదే అదే
ఇవాళ ఎక్కడ్రా ఇంటి దగ్గర ఉన్నట్ అట్టే గానీ అదో ఇదో సరిపోయింది నాకైతే బుజ్ దులిపిన లై ఇగ
ఇయల్న
ఆ
ఎందుకు ఇంత త అజేట్
ఇక పండగ ఉందిగా ఎట్లాగో మళ్ళీ గురువారం పండగే కదా
అదే మధ్యలో ఆదివారం ముందిగదా
ఇగ ఆదివారం ముంట శుక్రవారం కద నాకు
అదే
అ ఎట్లా అవని భూజలు నాడడ పేపర్లుక్ మంచిగా లేవు పేపర్లు మార్చినా
ఆ
బట్టలు పిండేసినా ఇల్లు కడిగినా దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకున్నా
అదే
పనే సరిపోయింది మొత్తం ఫోర్ వరకు అయిపోయింది పనంతా ఇవాళ పొద్దున్న లేచినా కానీసి ఇంత టైం కూడా కూర్చోలేదు అసలు
ఆ నాకు ఇప్పుడే కూర్చున్నా నేను మూడింటికి వచ్చిన ఒక్క పది నిమిష అన్నం బక్స్ ఒకటే బాక్స్ అన్న తన్నా ఇ ఒక పూసు ఒక పాలుంటే చాయ ఇప్పుడ వెట్టేసిన నాలుగంటిక నాలుగు బాస్టార్ట్ అతే ఇప్పుడే కూచరున్నా పో బట్టలు బోల్లు ఇల్లు సరిపోయింది
గూడా అదే బెడ్షీట్లు అన్ని బిండేషన ఇవాళ చాలా రోజుల అయింది పిండగ పోయిన వారం పిం తె లేదు కదా
అదే
అన్ని చేసరికి సరిపోయింద అమ్మా ఇయాల నాకైతే ఇంటికి చేనిపోయినా హాయిగా ఉండేది ఇంటికంటేనే పని ఎక్కువ అనిపిస్తుంది
మొన్న సోమవారం నా కదే పని అదు కొద్దు గూకులు సరిపింది సదువుకొనింటే సరి
ఆ
సరే మరి అన్న ఇంట్లోనే ఉన్నాడా
కి పోయచ్చిండు మందు కొట్టేదింటే పోయొచ్చిండు ఇంకా స్నానం చేయాలి బయటికి వెళ్ళిండు రాలే ఇప్పుడే వచ్చిండు పస మ బయటికి వెళ్ళిండు
సరే అయిపోయినట్టేనా మరి నీళ్ళ పెట్టుడు అంతా మందు కొట్డుడు
ఆ అయిపోయింద్రా అ
ఉ మన్నడుకియలే అయింట పోశలేమ్మ ఆ
మొత్తం ఆరబూసినలన్న పలసగండడాన్ని ఎండుతలని
అదే
ఈ ఈ ఎండలకు కొట్టికిండి పోతయి తక్కు ఎండాకో ఏమ్మన్న
ఏ సిలెఎండటావు ఉడుకుతాంది ఉడకపోస్తాంది గురం ఉమ్
హమ్
సరే అక్క
ఉ ఇంకా నాలుగు రోజులైతే అవి కూడా తేజ కూడా గోపియాలి ఆ కోవితం నీలవెటినం కాదా నిన్నటి దాకా
ఆ
నీలబెట్ పెట్టునా గా కోపిత్తా నాలుగు రోజులా ఆగి కోపితే కాయనీరు తేవ మంచిగా తెగుతుంది అన్నట్టు తేమ మీద
అదే
కోపి అది కూడా కోపి స్టార్ట్ చేతే పని
హ్మ్మ్ ఇలో చూసినావా ఎక్కువ సిటీలలో ఉండేటే పెడతాండు ఈ వాట్సాప్ లో ఆ ఇవి హో హోమ్ ని వస్తలేము ఎక్కువ అక్కడయ వస్తానే కానీ మంచి శాలరీస్ వోట వస్తానే గాని మనం అక్కడ పోయి చేసేది కాదు
కాదు మళ్ళీ ఏది చూసినావా తట్టి బిలోనే పెడుతున్నారు
ఏహే ఒ ఒకటి రన్నిటిక థర్టీ బి లో ఉన్నాయి అన్నిటికీ లేవు
అంతేనా
ఒక్క రెండింటికే థర్టీ బి లో పెట్టారు అవి ఏంటి అంటే అది ఇవి లాప్టాప్ వాళ్ళ ఒకటిదో, మామూలుగా ఈ కార్ షోరూమ్లల్లో వా వాటికి ఏం ఏజ్ పెట్టలే
హ్మ్మ్
హ్మ్మ్
హ్మ్మ్ ఏమో మనకు మనకి యూజ్ అయ్య ఏమం కుపించట్లే ఎవరొ దాంట్లో నాకైతే
ఇప్పు అంటే ఇంటికాడు చేసుకునేటివి వస్తే ఉన్నాయి అంటారుగా చూద్దాం ఇప్పుడు కాపోయినా ఒక నాలుగు రోజుల వరకయినా రావా
అదేలేే
ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే మాట తెలిసేది కాదు కదా దింతోటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందిగా
హ్మ్మ్
మ్ చూద్దాం ఆశ కావాలని
అంతే
సరే అక్క మరి
ఆ ఏ వంట అయిందారా
అయింది అయింది టైం కూడా అయింది
ఆ సరే రామ క్ష
ఉంటాను రేపు చేస్తా నేను ఇగ కాల్ ఇప్పుడు మ్
సరే
ఆ ఉండక్క